ఎంచేస్తున్నావ్
అవునా తిన్నావమరి
యయా ఇప్పుడు వచ్చింద ఇప్పుడే పోడొచ్చ ని బసులో డోర్ తెస్తున నవ్ వచ్చావ్
అవునా ఏం దిన్నర్
తిన్న అంటే ఇగ ధోస్ శుక్రవారం బిర్యాణి తినండి కొంచం
హ్మ్
ఆ అదే మొన్న అడికిపోయినుండే కదా సినిమాకి
అవునవును
ఇగ గదే మాట్లాడుతున్నాం సినిమా ఇట్లా అ మంచిగా ఉంటయో ఆ పాటలు అన్నారు
అవు అవును మనకు అవును మన్ నిన్న నిన్నన మొన్న మనం ఒక మూవీ చూసాం చూడు
హు హ్
అందులో హీరో క్యారెక్టర్ మంచిగుంది కదా
హుమ్
ఎలివేషన్సు ఎందుకంటే అది రియల్ స్టోరీ కదా
ఆ కాని మస్తు చేశిండు కద ఆయన యాక్టింగ్
ఆ స్క్రీన్కాస్టింగ్ కూడా మంచిగుంది ఆ హీరో యాక్టింగ్
అ హెయిర్స్టయిల్ అయితే మస్తు నచ్చింది నాకైతే కొన్ని కొన్ని కాడ్నే కొన్ని కొన్ని కన్నేమో మొత్తం
చాలా గడ్డి గడ్డి ఉంది
హు మ్
అయినా నీకు కూడా సెట్ అయితది ఎందుకంటే నీది కూడా కొంచెం హెయిర్ లాంగ్ గానే ఉంటది కదా
ఆ
సో ట్రై చేస్తె సెట్ అయిపోతది
హ్మ్
హుమ్ మూవీ చూసిరంటన ఆమెది ఆ నిన్ తిన్న అమ్మ చూసిందా మరి మూవీ
అమ్మ అమె ఎదు త అమ్మ వేరది
హు నేనా నేను పెరుగు తోన్ తిన్న నువు దేంతోన్ నువ్ బయటికెళ్ళి బయటికేల్లి తిన్ననవు కదా
హ్మ్
మ్ హు
అదే ఇందక గిడ రామ గాడు గిటం వచ్చినుండే రామ్ గన్ తోన్ పెట్రోల్ అదే పోపిచ్చిన
హు మ్
అమ్
ఆ అసల్ ఇప్పుడు మళ్ళ పెట్రోల్ పెట్రోల్ దొరుకుతుంద అసలు అక్కడ
దొరుకుతుంది ఆడడ ఇగ ఇగ వచ్చినప్పుడే అయిపోతుంది టప్పుమని అయిపోతుంది
మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు కూడా చూసిన పెట్రోల్ బంక్ బంక్స్ కాడ చాలా మంది ఉండే ఫుల్లు రాష్ రాష్ ఉండే ఇంకా నిన్న కూడా నాకొకటి ఆ చింది ఏందంటే లైన్స్ చాలా లై లైన్ ఉండయని
హ్మ్ సరే ఇదేమంటరు మీ మమ్మీ పండుకుందా
పండుకుంది మీ మమ్మీ అంటున్నవ్
హు అ
నిన్న ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకో కున్న నిన్న ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకున్నా గ నైటంత నాకు కడుపుల ఇట్లా తిప్ తిప్పిన తిప్పినటైంది కడుపు కూడ నొచ్చింది దానివల్ల మీబీ ఫాస్ట్ ఫుడ్ తినక చాలా రోజుల అయింది కదా
ఆహా అ నా గిడం గాది అది జర్ర జర్ర ఆయిల్ ఆయిల్ టైపుగ కనబడ్డది కానీ అది ను నూడిల్స్ అయితే బాగనే ఉంది కానీ అదే ద మంచూరియనే ఆట్టట
బ్లాంక్
ఆయిలాయిల్ అనిపించింది లాస్టుకి ఎట్లనో ఉండే నాకడానికి ఎట్లనో ఆ
నిద్రోచ్చుదా అప్పుడే
అయిన ఇప్పుడే పోయేసోచ్చిన కదా బయిటికి ఇంతసేపు అక్కడి ఇక్కడ తిరిగేసోచ్చి ఉండే ఇంకోటి ఎక్ససైజ్ చేసుకొని
ఇంకా డాడి వచ్చినార మరి
ఆఆ
డాడొచ్చినర మరి
ఇంకా రాలే రాలే
హుమ్ మూలంకాయలు తింపినవ మరి మునంకాయలు అయితున్నాయా అసలు చెట్లకి
ఇయితుననై ఇగ మా డాడీ ఏమో పొద్దు పొద్దు గాలనే లేప్తడు ద్దు పొద్దుగాల లేపి బ్లాక్ మెయిల్ చేస్తాడు నువ్వు తెంపాల నేను తెం సరే
ఉమ్ మళ్ళీ ఇంకా ఉ ఎన్ ఎన్ మొన్న ఉగాది ఎట్లా ఎల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు
మేము మంచిగానే చేసినం ఇగ మా పెద్దమమ్మి ఏమో ఇగ అటు ఇటు తిరుగుతది అంటే ఇంటింటికి పోయి అవి తీసుకుంటది ఏది పసు ఇంకా కుంకుమ అట్లా తీసుకుంటరు కొందరు కొందరు పైసలు ఇస్తరు ఇగ అట్లనే తీసుకుం ఎప్పుడో వస్తరిగా కొందరు కొందరు కాడా ఇంకోటి ఏం చేస్తారాంటే
అది పొత్తు కదా పొత్తుల అట్లనే చెయ్యాలే
ఉమ్ నైట్ తీసుకొని ఉంటాదాట తీసుకొని పోయి మళ్ళ పొద్దుగాల పోయి పచ్చడ అది చేస్తరు కదా ఆ ఉగాది పచ్చడాని చేస్తరు దేవునికి పూజ చేస్తరు ఫస్టు ఆడ అంత పెట్టి దేవునికి కులదే ఇట్ల పూల్ పూజ చేస్తరు చేసినతరువాత తీసుకొని పోతారిగ ఇంటింటికి ఇట్ల ఎవరైతే ఇచ్చుడో అట్లా అందరికి తీసుకొని పోయి అందరికి కొంచెం కొంచెం పోసి వాళ్ళ ఇష్టం ఉంటే ఇస్తారు వాళ్లెమ్మనిస్తారు లేదంటే మళ్ళీ ఏమనిచ్చారు
గుడికి ఎళ్దామా మరి ఆ రోజూ
ఆ రోజా ఆరోజు వెళ్ళలే నేన్ ఇంట్లనే ఇగ మొక్కిండ
ఎందుకు వర్క్ ఉండేన
ఉమ్
ఉహు కానీ కొంచెం టైం ఇయ్యాలి కదా ఫిరిచల్ లైఫ్కి కూడా కొంచెం టైం ఇయ్యాలే
ఆ అదే పోదాం అనుకుంటా కానీ ఎందుకో ఇగ ఒకొక్సారి అట్ల అయితయి ఎన్నిసార్లు అనుకున్నా పోవాలే పోవాలే అని గని అయితలే అది
ఒకసారి ఎళ్ళి రావాలే అప్పుడైతే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయితది కొంచెం క్లారిటీ కూడా వస్తది మనకి ఏమేం కావాలి అని లైఫ్ల
ఆ
అయిన ఒక్సారి నిన్న ఎళ్ళిన గుడికి ఎ ఎల్దం అప్పుడు అక్కడ తాబేలులుండే నిన్న కొంచెం వాన వచ్చినట్టు క్లైమేట్ కూడా ఉండే కదా నేను వీడియో కూడా తీసినా ఇట్ల తాబేలులన్నీ త్తం మీదకొచ్చినయి తలకాయలేపి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాయి ఇంకొకటి ఎందంటే కొంచెం పెద్దగుంది తాబేలు అది మీద వరకొచ్చింది
ఆ ఈరోజు ఏమ్మంటరు మ కాలేజీల ఇదీ ఒకడు పెట్రోల్ దొంగతానం చేస్తుంటె దొరికిండోకడు
హ్మ్
బైక్లకేని తీసుకుంటుండే
ఆహా
వాళ్ళయితే తీసుకొనిపోయిరిగ మల్లెంచేసిరో ఓయమ్మ ఇయాలా రేపు చెప్తరు ఇగ
అంటే సీసీ కెమెరాలో పట్టుకున్నార లేదంటే డైరెక్ట్ గ పట్టుకున్నారా
అంటే సగం నింపిండ్రు అప్పుడే ఇగ ఆ బండిఓడు వచ్చిండు లక్ ఇగా తీసుకొని పోయేరిగా
ఈ ఇన్సిడెంట్ అంటే ఇన్సైడ్ కాలేజా ఆ అవుట్ సైడ్ కాలేజా
ఇన్సైడ్ కాలజి ఏ ఇన్సైడ్ కాలజ్ కాలేజ్ పార్క్ంగ్నేలనే ఉందియట్ల
ఫ్యాకల్టీ వాళ్ళది స్టూడెంట్ తీసుకుందా
అట్లాగాదు స్టూడెంట్ దే ఒక స్టూడెంట్ తీసుకుంటుండు
ఓ ఓహో ఈ స్టోర్ వాళ్ళ రియాక్ట్ అయిరా ఇంకా దానికి
హ్మ్ అందరు ఎడుకో తీసుకోరూ అవు ఏమనింటారు ఒక ఆయన ఉంటాడు మా కాలేజ్ ల అందరకి ఇది ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నంకా గర్ల్స్ ఏమైన ప్రాబ్లమ్ ఉన్నా ఆయనే ఇగ అంత అందరు పోయి ఆయన కట్ పోతారు
రెస్పాన్సిబుల్ తీసుకుంటేటున్నాడు హెడ్ లాగా
హ్మ్ మాస్తు బద ఇంగ బాయ్స్ ని మన గర్ల్స్ ని ఎమ్మాన్నాచేసినావు అనుకో బాయ్స్ మస్తు కొడతరు గర్ల్స్ కి ఏమనరు
హ్మ్ కొ చం అంటే ఎ ఈ ఈ జనరేషన్ కొంచెం ఇట్లా కొం అట్లామ్ సెన్సిటివ్ అని చెప్పలేమ అట్లా నా ఏమంటాం రూడ్డని చెప్పలేం గానీ సో ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి అట్లున్నట్టుంది సిన్సియర్గా సీరియస్గా సారీ
అదే ఇగ ఉండొచ్చు మళ్ళ దానికే
హ్మ్
ఏమంటరూ పోయిన వారము ఆడికిపోయిలుండే ఒక గుడికి పైన కొండమీద
హ్మ్
ఆడా ప్చ్ హనుమతుని విగ్రహం ఉంది
హ్మ్మ్
మస్తు పెద్దగా వుంది మా ఒక్క ఫార్టీ కేజీస్ అట్లా ఉండచ్చు
హ్మ్
హ్మ్ మ గుడి విటంగా అంటే అట్లా పక్కనే పలిచిరు కొండమీదనే హమంతుడు ఎంత మంచిగ ఉండే తెలుసా సుప్పర్ ఉండేది కొండలాలమునిగిల్లా మనం పోయి ఇట్లా వొంగి పోవాలె ఇద్దలో ఒకడు పోత మొత్తం గాలి చల్ల గాలి ఒస్తది మంచిగా కొండ మీద మస్తు వేగా ఉంటది
ఎట్ సైడు పులివెందుల సైడా
హ్మ్ పిన్ని వాళ్ళ ఇంటి సైడ్ ఒక ఫోర్ టూ కిలోమీటర్స్ అట్లా ఉంటది
హ్మ్ ఒకసారి ఒకసారి నన్నుకూడా తీసుకోని పో
హ్మ్ సరే సరే పోదాం ఏమంటరు అదే వాడు ఇంకో మా దోస్తాలతో వెళ్లుండే వాడేమో మ కొండలేక్క కల అంటే రాలేదు వాడేమో అక్కడిక్కడ దుర్ముతుర్రు పోతి దాని లెక్క నాకేం భయమవుతుంది ఏ రా రా కింద చూస్తునవ్వు ఎంత ఎంత కిందికి కున్నాయి. పడతే ఇగ అంతె ఇగ ఆ పడితే ఇగ అంతే గుడి మీద ఇంకొ ఇంకొక గుడి ఉంది అంటే ఇచ్ హనుమంతని ఒక లెక్క ఉంటే ఇంకొక కొంచెం మీరు పోంగనే గుడికి వెయ్యొ అది ఏమంటారు శివున్ని దగ్ అదేమో కిందికోవాలి ఇట్లా మళ్ళా కిందికోయి అట్లా వెరైటీగ మంచి ఉంటంది అది
అయినా అంటారు కదా శివుడు, హనుమంతుడు ఒక రూపంమని అన్
ఊ
మేబి అందుకు కూడా కొంచెం ఆచరణంగా కూడా వాడి అట్లా గుడి కట్టినారు.
ఆ ఇప్పుడు గుడి అంటే ఇగా శివుంది ఏమో గాని హనుమంతుడుమో వెలిచిందంట.
ఆహా
ఉ గోడ గుంటలు పంతుల్ మున్న అంటే ఇగా ఆరోజు ఎ సడన్ గా వోయినుండే ఇగా దేవుని కాడికి అక్కడ ఉండవు టెంకాయలు కొబ్బరికాయలు ఏమి ఉండవు సక్కా మేమ్ మేమ్ అక్కడ ఒక్కనే ఉన్నానుగా గుడికన్న పోయేసద్దాం అన్నట్ పోయినండి ఈ పంతులు ఏమంటుడంటే కొబ్బరికాయ అన్నా దేరా మీరు మీరు తింటారు కానీ దేవునుకి
ఉహు
అట్లా ఇంకొకటి ఈరోజేమో అన్నకి అది డేటా కాపీ ఇయాలంటే ఒకటే విధానించడే తీసుకోలేందంటే ఆ అదే వీటల్ అంటే తొన్నమనివి ఎట్ల ఉన్నాయ్ అట్లనే ఉన్నాయి కానీ డిలీట్ చేసిరు అని స్టోరేజ్ అంతానే చూపిస్తుంది మల్ల అది మళ్ళా ఈరోజు డేటర్న్ అయితే కాపీ చేసి పెట్టినాము మళ్ళా. మీర్ రేప్ చూడ
సారి నేను తర్వాత కాల్ చేస్త ఆగు
ఉ సరే సరే
బాయ్